హలో హలో ఆ శ్రీను గారు నమస్తే సార్
ఆ
ఆ బావున్న ఏం ఏవండీ బాగున్నారా ఆ ఆ
ఆ బాగున్నం అండి థె చెప్పండి ఫోన్ చేసారు
మీదగర ఏసు స్కూల్స్ బాగున్నాయండి మంచి స్కూల్ ఏమున్నాయి
వెలు సార్
హా ఎజ్ వేకేషన్ కి పిల్లల ఎడ్యుకేషన్ కి ఏ స్కూల్స్ బాగున్నాయి నెక్స్ట్ అకాడమీకి ఇయర్కి ఏమ్స్ ఏస్ కూల్స్ మంచిగ ఉన్నాయ అంటూన అడుగుతున్న
మన దగ్గర అంత సార్ డిస్ట్రిక్ హెడ్ క్వార్టర్ అయినా లేకపోతే ఇంకా సిటీస్ కెళ్లాల్సిందే సార్ ఇక్కడ ఏం బాగున్నాయి అంత బాగోవు ఇడ
అ
మన దగ్గర అంత ఏం బాగోదు సార్ లేకపోతే నావోదయయినా లేకపోతే తే గురుకులమైన ఇంక అట్లాంటి కాంపిటేటివ్ ట్రై చేపోయారా
ఒకే చేసినాం సార్ నిన్న రిజల్ట్ వచ్చింది ఆ పా మా పాపకి ఇక్కడ వచ్చింది గని ఆల్రెడీ ఆ మళ్ళీ ప్రైవేటు గవర్నమెంట్ సెక్టర్లా చదిపిస్తే బాగుంటదో బాగోధో అని ఆలోచిస్త నిన్న గురు కులంలో రిజల్ట్ వచ్చింది
ఫస్ట్ నుంచి ఎట్లయితే మీరు ప్లాన్ చేస్తుకున్నారో అదే ఫాలో కండి ఎందుకంటే మళ్ళ మధ్యలో వేరే చేంజ్ అయితే వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయి అంటే ప్యాటర్న్ మొత్తం చేంజ్ ఐద్ధి కదా పాటర్న్ మొత్తం వాళ్ళు చదివింది సీబిఎస్సీ ఆ సెంటర్స్ ఆ అవును సార్ నేను అనేది సిలబ అయితే నో ప్రాబ్లం లెండి మళ్ళ సెంట్రల్ సిలబస్ అయింది అనుకోండి మారిపోతది అది ఇది మారిపోయి అట్ల అంటే సీబీఎస్సీ అయ నా కోండి అది ఇది ఆ ప్యాటర్న్ కి ఈ ప్యాటర్న్ కి వాళ్లకి మిస్ మ్యాచ్ అయ్యి ఎడ్యుకేషన్ అంటే మళ్ళ డిఫరెన్స్ అయిపోతుంది అట్ల కాకుండ అవును సార్ అవును చూసుకోండి ఎట్ల ప్లాన్ అంటే మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారనిది చూసుకొని దాన్ని బేస్ చేసుకుని అట్ల ఆ ఇందులో ట్రై చేయాలి మీరు
ఆహా హా హా ఒకే అట్లనే చేస్తాం సార్ ఇంకా మామూలుగా బెస్ట్ స్కూల్స్ ఎట్ల ఉన్నాయని కనుకుందామని కాల్ చేసి
అదే అదే ఎడ్యుకషన్ ఇప్పుడే మాములుగా ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు ఆయన టెన్త్ అయిపోయింది ఆయన ఇప్పుడు ఇంట నార్మల్ కాకుండా ఇంకా స్పెషల్ కోర్సెస్ ఏ ఉంటాయి సార్ ఇంటర్మీడియట్ లో తర్వాత టె తొందరగ సెటేల్ అయ్యే దానికి కానీ ఎట్ల ఏ రూట్ లో పోతే బాగు నడుస్తున్నడు ఏమో
ఐటిఐ సెక్టర్ లో పోతే బెస్ టూ అంటే గవర్నమెంట్ జాబ్ కావాలంటే రాదు డిప్లొమా సైడ్ గాని ఐటీఐ అనీ ఇవి అయితే బెస్ట్ అంటె ఎర్లీగా కొంచెం సెట్ కావచ్చు తొందరగా మ్యారేజ్ చేసుకోవచ్చు అన్ని ఇటు స్పాట్ లో అయిపోతయ్ ఎందుకంటే ఊ ఇంకో ప్రియారిటీ టెక్నికల్ ఏ డు స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ వాళ్ళు ఏటీసీ అని పెట్ టిర్రు ఇప్పుడు ఏటీస్ సెంటర్స్ అని పెట్టిర్రు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అని అవి ఏందంటే ఇప్పుడు చాలా మంది టెన్ ఐటిఐ చేసిన స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకు ఎక్కడ ఏముం దో తెలియదు అప్రెంటిస్ ఇప్పుడు ఏ కంపె లో చేయాలొ తెలియదు టెక్నికల్ కోర్సు ఎట్లా ఏద్ చేయాలో తెలియదు
అస్సలు నాకు కూడా తెలియదు ఎట్లా జాయిన్
అది ఐటిఐ స్టూడెంట్స్ ఉంటారు కదా మామూలు ఐటిఐ కాలేజీలల్లో అవి ఎందంటే టూ ఇయర్స్ కోర్స్ అన్నమాట డిప్లొమా గాని ఐటిఐ కానీ
అవున
సో వాటిలో ఎందంటే వాళ్ళే ఒక కంపెనీకి సంబంధించిన స్కిల్స్ ముందే ఇస్తారు వాళ్ళకు
ఏటీసీ లో అంటే ఐటీఐ అయిపోయిన వాళ్ళు ఎలిజిబుల కాని వాళ్ళ ఎలిజిబుల
ఐటిఐ లోనే ఐటీ ఐటీఐ చదివిన వాళ్ళు ఐటిఐ కంప్లీట్ చేసినా వాళ్లకు కూడా
నేన అనేది ఏటీసీ అనేది ఐటిఐ లేకుండా ఇంటర్ అయి రు కూడా జాయిన్ కావచ్చా
లేదు లేదు ఐటిఐ ఉండాలి దానికి
కంపల్సరీ నాకు తెలిసి ఎవరో అన్నారు కాయితేయ లేకుండా డైరెక్ట్ అట్ వి
కొన్ని సెంటర్స్ వేరే ఐటి రిలేటెడ్ కాలేజ లో పెట్టకుండా వేరే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అని కొన్ని పెట్టింది ఐటి కా కుండా కొన్ని అంటే వాళ్ళకి రిలేటెడ్ కాకుండా వేరే వాళ్ళకి సంబంధించిన కోర్సు లో ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్ స్మెంట్ ఇయ్యాలె కంపల్సరీ ఉద్యోగం ఉపాధి కల్పించాలి స ఐటిఐ వేరు ఇప్పుడు ఆయి ఇందులో కూడా వేరే కోర్సెస్ ఎస్టాబ్లిష్ చేసిందిని తెలిసింది కాని అది ఇంకా పూర్తి స్థాయిలో గైడ్ లైన్ చాలే ఈ ఐటిఐ వాళ్ళకింది
అవునా అదే ఎవరన్నా ఇప్పుడు మనల్లో అడుగుతా ఉంటారు వాళ్ళని జాయిన్ చేపియాలంటే మనకు ఆ తెలియాలిగా ఫస్ట్ తెలిస్తే మన ఇలా పోరా బాబు అని చెప్ప అనుకుంటది అదే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెరుసా ఏంటి అని
పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే నా దగ్గర పంపీయండి మన ఆ ఒక పంపియండి ఐటిఐ కాలేజీ వాళ్ళ దగ్గర పంపియండి మీ దగ్గర ఐటీఐ కాలేజీ దగ్గర
లేవు లేవు మన దగ్గర లేవు మా మన మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టరె ఇక్కడ ఏం లేవు
ఉంతేనా ఆ అక్కడ పంపిస్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు లేకపోతే కలెక్టర్ ఆఫీస్ అని ఉంటది అక్కడ డిస్టిక్ ఎంప్లాయమెంట్ ఆఫీస్ సార్ ఉంటారు
ఓకే
కలెక్టరేట్ లో ఒక ఆఫీస్ ఉంటది
అవునవును
కలిస్తే వాళ్ళను వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు చేసి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి ఏ ట్రైనింగ్ ఈయన ఎలిజిబుల్ అయితాడు ఏ ట్రైనింగ్ అయితే ఇంట్రెస్ట్ ఉందదో క్యాండేట్ కి ఆ ట్రైనింగ్ పంపించి ప్లేస్మెంట్ వచ్చే విధంగా చూస్తారు
ఓకే తమ్ముడు ఫోన్ చేస్తాడు. వాడు బ్యాలేన్స్ ఇప్పుడు కూడ పోతవా అట్ల అయితే బాగానే ఉంటద అన్న ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఎదన్నా ప్లాన్ చెప్పాలంటే మనం తెలవట్లేదు ఇప్పుడు నువ్వు అన్నావు కదా అట్లా పొమ్మని అక్కడ చేసుకోమని కనుక్కొని మనం డైరెట్క్ అక్కడికి వెళ్లి కలం మని చెప్తా పాలు చెల్లి వాళ్ళు కలిసి వాళ్ళంద అ అప్పుడు అప్పుడు వచ్చి వెళ్తారు డైరక్ట్ పైకి
అవును అవును
అంటే ఐటిఐ బేస్డా ఐటిఐ నాన్ బేస్డ్ ఎట్లా అనేది కనుక్కోని
నాన్ బెస్ కూడా ఉన్నాయి కోర్సెస్ నాన్ బెసేస్ కూడా ఉన్నాయంట మరి ఏం ట్రైనింగ్ ఇస్తారో తెలియదు గడా ఐఐటి అదే ఐటిఐ వాళ్ళకైతే ఉన్నది ఆప్షన్ నాన్ ఐఐటి నాకు ఐడియా లేదు డిప్లమ్ వాళ్ళ కూడా ఉన్నది అప్ప ఆప్షన్ డిప్లొమా చేసే వాళ్ళకు కూడా స్టూడెంట్స్ చు కూడా
హ్మ్మ్
వాళ్ల కూడా పెట్టింది గవర్నమెంట్
అదే చూద్దాం ఎట్లా ఉందో ఏందో ఒకసారి కనుక్కుంటే ప్లాన్ చేసేసి ఎవరైనా అడిగినప్పుడు మనం పంపియిడానికి దగ్గర వాళ్ళు మనల్లో ఎవరన్నా అడిగితే చెప్పడానికి ఉంటది
ఉమ్మ్ ఆదే అదే
ఇప్పుడు మహిబాబ దగ్గరలో మనకి అది ఉంది కన్న బీటెక్ ఏది ట్రిపుల్ ఐటీ మన ఆ బీటె బీటెక్ కాలేజ్ కూడా ఉంది కదా మోబలో ఇప్పుడు దానికి ఎట్లా అన్నారు డైరెక్ట్ టు జాయినింగ్ ఎట్లా
డైరెక్ట్ ఎంట్రెన్స్ రాయలి కంపల్సరీ
కేన ఎంట్రన్స్ట్ బేస్
ఆ ఎంట్రన్స్ బేస్ డే కౌన్సిలింగ్ ఉంటది వాళ్ళ క్ ఓ ఆన్లైన్ కౌన్సిలింగ్ ఉంటది
ఉ వేబ్కన్సలి
ఆ వెబ్ కౌన్సిలింగ్ ఉంటది వెబ్ అంటే ఆన్లైన్ అయి తర్వాత ఆయిగాద్ తర్వాత వెబ్ నెక్స్ట్ అదే ఆన్లైన్ సీట్ అలాట్మెంట్ ఉంటది వాళ్ళకు ఉం సో ఎట్లా జాయిన్ కావాల్సి వస్తది తర్వా త ఆప్షన్స్ ఉంటాయి రా ఫస్ట్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అని ఉంటది వాళ్ళకు ఉం ఉం ఆ
అట్టె ఫస్ట్ ఫేజ్ లో రాకుంటే సెకండ్
సెకండ్ హఫ్ అట్లా కాలేజ్ పోయి ఎ కాలేజ్ వస్తే ఆ కాలేజ్ లా ఫస్ట్ అయితే జాయిన్ కావాలి ఎ కాలేజీ వచ్చిన స్టార్టింగ్ ఫీజ్ ఫీజ డీడీ ఫీస్ కట్ ట్టల్ సస్తాది కొంత
అవునా ఈ వర మన కే కే సముద్రంలో పాలిటెక్నిక్ కాలేజ్ ది అని అన్నారు అది మన దగ్గర అవుతుంద అన్న అది
ఆ అయింది అయింది నడుస్తుంది కేసముద్ర డబ్బులు కట్ ట్రైనింగ్ అ అంటే క్లాసెస్ నడుస్తున్నాయి ఫస్ట్ ఇయర్ వాళ్ళకు
అవునా అదే ఐటిఐ కాదే ఐ టీ పాలిటెక్నిక్ అంటే ఈ రెండు కలిపి పాలిెక్నిక్ ఆ పాలిటెక్నిక్ నిన్ పాలిటెక్నిక్ కాలేజీ కొ కొత్తగా స్టార్ట్ అయింది
అయింది అదే పాలిటెక్నికే అది దాన్నే డిప్లొమా అంటరు దాన్నే డిప్లొమా అంటరు దాంతో పాటు ఐఐఏ ఐటిఐ కూడా ఉంది దాంతోనే
అవునా
కతం స్టార్ట్ అయింది అది హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది దానికి
అవునా దానికి కూడా సేమ్ ఎంట్రెన్సే కదా మా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి దాంట్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని అప్పుడు మన ఏరియాలో పెట్టుకుంటే వస్తే అక్కడ జాయిన్ కావాలి లేకపోతే వాడు ఎక్కడేతే ఆడికిపోవాలి మళ్ళ
అంతే
ఇప్పుడు మన కొత్తగా డిగ్రీ కాలేజీలు కూడా జాయిన్ శాంక్షన్ అయినయి అన్నారు మన జిల్లాకు ఎన్నైనయన్న మన జిల్లాలో ఎక్కడో ఎ ఎక్కడ వచ్చింది కొత్తగా కాలేజీ
డిగ్రీ కాలేజీ కేసముంద్రం ల ఉంది ఇప్పుడు అనుకుంటా
మొన్నొచ్చిందా ఇటు కొత్తగూడ గంగారం సీత కా అటు ఏరియా మినిస్టర్ గారి ఏరియాలో కూడా వ వచ్చిందనే ఒక మాట విన్నా అది ఉందా
రాలేదు ఇంటర్మీడియట్ వచ్చింది ఓ ఇంటర్మీడియట్ ఉంది ఇగ డిగ్రీ మరి ఆ వచ్చిందో లేదో
తుంది కదా మామూలుగా మనం మైబాద్ రావాలి కదా ఇప్పుడు ఏజెన్సీ వాళ్ళు డిస్టిక్ట్ హెడ్ క్వార్టర్ రావాలి
అవును
ఈడికి రాకుండా అటు ఇంటీరియల్ ఏరియా అంటే ఏజెన్సీ మండలాలున్నాయి కదా మాయా మండలం అవీ అవన్నిటి కలిపి అక్కడ ఒకటి పెట్టాలి పెడితే బాగుంటది అనేది ప్లాన్ చేశారు అని అన్నారు అది అయిందా కాలేదా ఎట్లుంది ఏంటి
అంత ఐడియా లేదు శాంక్ష నైందా లేదా అనీ శాంక్ష్యన్ కావడానికి ఏమున్నది ఆల్రెడీ పాత బిల్డింగ్లు చాలా ఉంటాయి అవి ఐటిడికి సంబంధించినవి
అంటే శాంక్షన్ అయితేనే కదా ఏదైనా పెట్టాలి కాని అది అఫీషయల్గా సాంక్షన్ అయితే జరగాలంటే దానికి ఫండింగ్ ఉంటది కదా టిగనే కాదు కదా అదే అవన్నీ అయినయ లేేదా అని మీ మైన ఐడియా ఉంటే సరే మీరు కనుక్కొని అయితే ఒకసారి చెప్పండన్న ఎవరన్న ఉంటే మనోళ్లు చెప్పడానికి ఉంటది సరే అన్న ఓకే. ఓకే